హలో ఆ సిస్టర్
కొంచెంలోగా ఉందమ్మా వాయిస్
ఇప్పుడు ఓకేనా సిస్టర్ ఓకేనా అలాగ్ గే ఉందా
ఆ లేదు లేదు ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు పర్వాలే
ఏం చేస్తున్నారు సిస్టర్
హ్మ్ ఏం చేస్తలేదు ఇప్పు ఈవినింగ్ కదా టీ టైమ్ టీ
తు ఉన్నాను
ఆహాహా
ఫోర్ ఫోర్ థర్టీ కంతా టీ పడిపోవాలి
హ్మ్ హ్మ్
హ్మ్
పడకపోతే మళ్లీ బండి ముందుకి నడవదు
నడవదుగా అంతేగా
ఉ ఉ ఇవి అయిపోయాక మళ్ళీ నైట్ మళ్ళీ వంట చేస్త వస్తారా
ఆ చేశాన్ అక్క మామూలుగా ఆఫ్టర్నూన్ చేసేసి ను ఓన్లీ ఇంకా నైట్‌కి రైస్ సు రసం పెట్టుకుంటే సరిపోతు తుంది క్యారెట్ చక్కుడుగా తాలింపు ఉంది ఇ
మార్నింగ్ చేసిన చూసుకుని దాన్ని బట్టి న అంటే ఎమనా మిగిలినివా లేకపోతే లేదంటే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఇంకొకరీ చేయాల్సి వస్తుంది లేదు ఒక్కొక్కసారి ఎక్కువ చేసేస్తే మార్నింగ్ ఉంటాయి కదా చేసుకుని అది అలాగా రసం కూడా ఉంటే ఇంకా రైస్ పెట్టేసుకుని
మా ఇంట్లో డైలీ రసం ఉండాలి
మాది అనే పరిస్థితి రోజు అందుకే మార్నింగే పెట్టేస్తాను నేను రసం జనరల్ గాను హ్మ్ మని రసం డెఫినెట్ గా ఉండాలి నల్లగా ఉండాలి దాంతో పాటు రసం కూడా ఈక్వల్ గా ఉండాలి
అదే అదే ఇంకా సమ్మర్ కాబట్టి టీ కొంచెం పెరుగు ఎక్కువగా యూస్ చేస్తారు మా ఊళ్ల్లో
ఆ
రసం అనేది కొంచెం నొప్పే ఆ చేపతి చపాతి చేస్తాం మమ్ సిస్టర్ మా అత్తయ్య షుగర్ కదా షుగర్ పేషెంట్ ఆవిడా
డైలీనా
ఆ డైలీ డైలీ ఏం లేదు డే బై డే చేపాతి ఒక రోజు రాగి రొట్టి ఒక రోజు జో
రాగి
రగి రొట్టె రాగి పిండితో రొట్టెలు చేసుకుంటారు కదా ఆ చేస్తా సిస్
ఎలా చేస్తారండి
అది నార్మల్ గా కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి వేరుసన అదే అది మంచిదీ పప్పు అంటారు కదా అది దీ అవన్ని ఏసి ఆ ఆ పిండి కొంచం లైట్గా ఆ చపాతి పిండి లాగె గలుపుకుం లైట్ గా వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా చేసుకుంటారనమాట చపాతి పిండి లాగా
ఊ
మనం దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా పెనం పైన ఒక ఆ పెనం పైన ఒక ముద్ద వేసుకొని దాన్ని తట్టుకుంటూ వచ్చేస్తారనమాట అది మంచి ప్రోటీన్ కదా అది కూడా
అవునవును అది చాలా మంచిది రాగి అంటే దానిలో చాలా కి న్యూట్రిషన్స్ ఉన్ ట న్యూట్ర్రిషిల్స్ ఫుడ్ అనమాట పిల్లలకి కూడా చంటి పిల్లలకి కూడా పెడతారు అంటే అనబుడాసినయ్యక వాళ్ళకి రాగి జావ
జావా జావ పెడతారు కదా
ఆ కాల్షియం బోన్స్ అవి బాగా వాళ్ళకి డెవలప్ అవుతాయి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఊమ్ రాగి రొట్టి మేము ఎప్పుడు చేయలేదు రాగి తో జావా జా అదే లేతే మాల్ట్ అలా అంతే
ఆ ఆ రొట్టి కూడా చేసుకుం అంటారు బాగుంటుంది ట్రై చెయండి ఈసారి ఎప్పుడన్నా
బాగుండ్ టదా అంటే ఆ కొత్తగా ఫస్ట్ గా చెయాలి కదా నేను యాక్చువల్ గా ఇప్పుడు అంటే యూట్యూబ్ లో చూసాను అందులో ఏంటంటే వాళ్ళు ముద్దు ముందు నీళ్ళు వేసి టి అందులో ఉడకబట్టేశారు ముద్దలా చేసేసారు ఫస్ట్ ఆ
కొంచెం కొద్దిపాటిగా వాటర్ తీసుకొని ముద్దలాగా చేసుకుంటా ఉండాలి దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అన్ని వేసుకుంటే కరివేపాకు అన్ని ఆహా గ్రైండ్ కాదు సన్నగా కోసేసుకుంట అన్నమాట అట్ట ఉల్లిపాయల్ని సన్నగా దరుగ్ కోవాలి మనము ఎగ్ ఫ్రైకి ఎలా సన్నగా దరుక్కుంటామో ఆ విధంగా ఇంకా సన్నగా దరుకు కోవాలనమాట సన్నగా కట్ చేస్ అనీ ఉల్లిపాయలు ఆ దాంట్లో కొంచెం వాటర్ ఏస్కుంటూ ఇవి మంజి నీ కొక్ ప్పు కరివేపాకు అన్ని కలిపి వేసుకోవచ్చు అనమాట
అంటే అది అలా చపాతిలాగా మనం ఒత్తితే వస్ త్తద చపాతి వస్
చపాతి లాగా మనము చపాతి కర్రుంటుంది కదా దాన్ పైన వేసుకోకూడ్దు దాన్ పైన వేసుకొని ఇది చేయకూడ్దు. ఫస్ట్ ఒక ప్లేట్ ఒక ప్లేట్ ఎత్త్ కొని బోర్లించుకొని ప్లేట్ ఉంటుంది కదా ప్లే ట్ బొలేస్కొని దాన్ మీద ఒక పేపర్ ఒ పే పేపర్ లాగా వేస్కొని ఇప్పుడు మనం వడేలా చేస్తాము. ఆ వడ చిన్నదిగా జేస్, వడ చిన్నదిగా జేస్ ఉంటాము. ఇది కొంచెం పెద్దదిగా జేసుకుంటం. పెద్ద ప్లేట్ ఎత్త్కొని
ఓహో, హు హు
పెన్నిం పైనేస్సాం అనమాట. ఆ ఆ రెండు పక్క్ల వేపుకుంటాం కొంచుగ ఆ ఆయిల్ ఏస్కొని
ఉ
చేస్సం అన్మాట.
ఓకే అర్థం అయింది నేను కూడా ట్రై చేస్సా.
జొన్న రొట్టులు ఇవన్నీ ఉంటాయన్మాట
అట్ట అన్ని చేస్సారా అన్నిర
ఆ అఅన్ని రకాలు ఆ ఔన్స్ ఔన్ సిస్టర్, అన్ని కలిపి చేసుకుంటారు లేదా సప్రేట్ సప్రేట్ గ గుడా జేస్కుంటారు, అన్ని కలిపి జేస్ కునేది ఒక టేస్ట్ వస్సుంది స ప్రేట్ సప్రేట్ గా చేస్కుంటే ఒక టేస్ట్ వస్తుంది.
అవునవును అన్ని కలిస్తే అన్ని టేస్ట్లు కలుస్తాయి.
ఆ అదికూడా మంచి ప్రోటీన్ కదా రాగి జావా వున్న ఇవన్నీ కూడా
ఇప్పుడు అవే ఆ మిల్లెట్సు మంచియి అంట్నారు కదా ఇప్పుడు మనం తినే, ఆ వైట్ రైస్ అది అంత మంచిది కాదు.
ఔను హు హు
తనికి బాడీకి మంచిది కాదన్ అన్ అంటలిప్పుడు షుగర్ కి, బిపీకి అన్నిటి కి ఇప్పుడు అదే కారణమవుతుంది
అవును
ఒకే
ఇంకేం చే మీరు తాగరా టీ
ఇంకా లేదు పెట్టేసి వచ్చాను యాక్చువల్లీ అయిపోయింది ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వచ్చాను.
ఆహా ఓ స్టవ్ ఆపేసి వచేసినారు ఇంకా
ఆ ఎప్పుడెల్లి వాడకెట్టాలి పల్లి వాడకెట్ట యాక్చువల్లీ డికాషన్ మరగ పెట్టి అంద పాలస పాలతో పెడతారు కదా మేము పాలు వేసుకుని చేస్తాం అంటే ఎక్కువ పాల్తో పాల్ పాల్ టేస్ట్ లా ఉంటది అని అంటారు. మా వారికి నాకు కూడా అంత నచ్చదుట్టి పాలు ఎక్కువ టేస్ట్ లేకుండా ఎక్కువ ఆ టీ టేస్ట్ ఎక్కువ రావాలని ఆ అందుకని పాలు పైన వేస్తా ముందు నుంచి పాలేసు రెంట్గా ఉంటుది టేస్ట్
అవును అట్లా టూ టైప్స్ కూడా పెట్టుకోవచ్చు టీ అనేది మనము అల్లము ఇంకా వాటితో పాటు మసాలా పెట్టుకోవాలన్నా కూడా ఇంకా చాలా రకాలు వేస్తారు
ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ టీలు మసాలా టీ ఏదో చాక్లెట్ టీ, అంటు తర్వాత గ్రీన్ టీ, లెమన్ టీ అసలు ఇంకా మంచి అంటారు లేమన్ టీ గ్రీన్ టీ అలవాటు చేసుకుంటే మంచిది. కొంత వరకు
అవును నిను తాగాను కానీ అలవా అలవాటు పడిత పినం కదా సో గ్రీన్ టి తగలాక పోతున్నావ మాట
అదే అదే అద న టీ పడలే లేక
టీ అనేది గ్రీన్ టీ అనేది
అదే అ అది మనకి ఈటీ అలవాటు అయి బ వేరేగా ఆ అది ఇ తగలేకా కన్మరాదు మంచిది అదే ఆ పల్లెక నాట్ ఎ బెటర్ అంటున్నారు
ఆ ఉమ్ మో
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఏం చేస్తారు మీరు
బ్రా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేస్తాం అక్క ఉప్మా పొంగలి ఆ నెక్స్ట్ వచ్చీ సేమియా మ్యాగీ అన్ని ఫలాంది చెయ్యాలని పర్టికులర్ గా ఇడ్లీ దోశ ఎక్కువ ఎక్కువ అదే ఉంటుంది పిల్లలు ఎక్కువ అదే లైక్ చేస్తారు త్వరగా ప్రిపేర్ త్వరగా అయిపోతుంది ఆ ఆ
అది ఏంటంటే పిండి రెడీగా ఉంటది కదా
ఆ రెడీగా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోసుకోవచ్చు ఇవాలా కాదు క ద చపాతి ఇట్లాంటివి మనం ముందే ప్రిపేర్ చేసు
అవును మార్నింగ్ టైమ్ లో అది టైం టేకింగ్ కొంచం అది అదే సెలవు రోజుల్లో అయితే పర్వాలేదు పిల్లలకి ఇ మిగ్త స్కూల్ ఉన్న రోజులు అ అయితే స్కూల్ కాలేజ్ లో అయితే ఈ ఇడ్లి దోస ఏ
బెటర్ గా ఉంటుంది ఆ త్వరగా కూడ డైజెస్ట్ అవుతుంది
ఆ అయ్యో చాల నమ్మయి చాలా మంచి ఫుడ్ అంటారు కదా అంటే ఫర్మంట్ అవుతుంది కదా నైట్ అంతాను తప్పి మన్ కె మంచి బాక్టీరియా అందులో వస్తుందంట మంచి గట్స్ లోను అని నేను చదివాను ఎక్ కొడోను సోమన్ అలా బ్రేక్ ఫస్ట్ చాలా హెల్దీ అని చెప్పి నా లో వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు
అవును ఆఫ్టర్నూను నైట్ ఫుడ్ తీసుకోకపోయినా పర్వాలేదు కానీ మార్నింగ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి అని అంటారు ఆఫ్టర్నూన్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని నైట్ క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్న కూడా ఓకే అంట
అవునవును
ఆ మార్నింగ్ అనే ఇది బ్రేక్ఫాస్ట్ స్కిప్ అస్సలు చేయనే చేయకూడదు అంట నేను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బ్రేక్ఫాస్ట్ కనేది స్కిప్ చేసేస్త స్కిప్ చేస్తారా మీరు ఆ ఇంకా పిల్లల్ని పంపించి హడావిడి ఇ ఇంక టెన్ థర్టీ అట్లా అయిపోతుందా మళ్ళి అప్పుడు కొంచెం హెడేక్ గా ఉంటుందని చెప్పి కొంచెం టీ పెట్టుకొని తాగుతానా ఇంక టీ తాగి నాక ఇంకేం తినాల అనిపిస్తుంది
అది కరెక్ట్ టు కాదమ్మా అది మీరు టైం చూసు్ తినాలి కంటే ఎక్కడంటే ఆ మన లేడీస్ అంతా అంతే మనం ఇంట్లో వాళ్ళ అందరిక చేసి పెడతాం కానీ మనం తినడానికి టైం చూసుకోం అది మరి హల్తే ఏమన్న పాడ తె మరి ప్రాబ్లం ఇంట్లో వాళ్ళకి అవుతది అది చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక టైం లో తినాలి స్కిప్ చేయ్యకుండా
అవునక్క అవును చెయాలి ఇప్పుడు్ ఇప్పుడు అప్పుడు అంటే చేసేసాను చేసేసే దాన్ని కాని ఇప్పుడు కొంచం తింటున్నాము అది కొంచం హెల్ తిష్యూ శైనయిస్ కిప్ చేయడం వల్ల ఆ మెడిసిను అన్ అంత వాడ్యాను మళ్ళీ అందువల్ల అన్ జెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ స్కిప్ చేయడం లేదు ఒకప్పుడు స్కిప్ చేసేదాన్ని ఇప్పుడు ఒక్ ఒక సిక్స్ మంచ్ నుంచి స్కిప్ చేయట్లేదు ఉహు రెగ్లర్ గా తీసుకుంటున్నాను లేట్ అయినా పర్వాలేదు తీ తీసుకుంటున్నాను
అదే అదే అదే టైం ఎంతా అంటే అది ఎవరన్నా అంతే నిర్లక్ష్యం జ్యాస్తర్ ఆడోళ్ళ ఎవరన్నా అంతే ఏంటి ఆద్